హలో హలో బావున్నారండి
బావున్నానండి మీరు బావున్నారా మేడం
ఆ బావున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం ఉందండి ఏం చేయట్లేదు
టీ తాగారా
టీ ఇంకా తాగలేదండి ఫైవ్ వరకి అట్లా తాగుదామని వెయిట్ చేస్తున్నాం
ఊహూ వర్షం వస్తుందా అండి డి అక్కడ
ఇక్కడ వర్షం ఏం లేదండి కాకపోతే కొంచెం మబ్బులా అనిపిస్తాంది కానీ వర్షం పడు తాదో పడదో తెలియదండి
అవునా వెదర్ వెదర్ చేంజా అవుందండి
ఆ మా దగ్గర కూడా వెదర్ చేంజేనే ఉందండి
దే ఇక్కడ కూడా అలాగే ఉంది వెదర్ చేంజ్ అయి ఉంది కానీ వర్షం అయితే ఇంక లేదు వర్షం వచ్చే సూచన కనపడతా ఉన్నాయి గింతే
అవునండి ఇటు సైడు కూడా అలానే అనిపిస్తాంది కానీ ఎప్పుడు పడుతదో తెలియదు
అవునా ఊ హూ హూ ఇంకా ఏం చేస్తున్నరండి ఏమైనా ఇరుసారి కొత్ త్తవి అంటే టూర్లకి గిట్లా ఏటన్నా వెళ్ళారా అండి
టూర్ల కంటే మేము వేములా వాడకి వెళ్ళినామండి ఒక వన్ వీ క్కైతాంది వెళ్ళి ఊ అవునండి దర్శనం చేసుకుని వచ్చినాం అంత పాతలాగా లేదండి అంతా కొత్త కొ త్తగా ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తాల్లండి అక్కడ
ఆహా బావుందండి అంటే ప్లేస్ బావున్
ప్లేస్ అంటే ఇగ అప్పట్లా లేదండి కాపోతే ఇప్పుడే మళ్ళ అంత వర్క్ అంతా కొత్తగా వర్క్ చేస్తాంది
ఆహా
కొత్త వర్కులు చేస్తాండు అంతా టెంపుల్ అంతా వేరే దగ్ గ్గర అప్పుడు ఉన్న దగ్గర లేకుండా వేరే దగ్గర ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్ తాలన్ కాపో ఉమ్ కన్స్ట్రక్షన్ చేస్తాళ్ళు కాపోతే దర్శనం బాగాయ్యిందండి మాకు
అవునండి అంటే ఎలా వెళ్లారండి
ఆ మేము వెహికల్ తీసుకు వెహికల్ లో వెళ్ళినామం అవునండి మా ఫ్యామిలీ అంతా ఎళ్ళినం అమ్మ వాళ్ళతో ఫ్యామిలీ అంతా ఎళ్ళినం వెహికల్ తీసుకొని వెళ్ళామండి బానే ఉంది ట్రిప్పు
బావునిందా చూడాల్సిన ప్లేస్ అన్నట్టు
ఆ చూడాల్సిన ప్లేస్ ఇంకా దాని పక్కనే ఇంకా మంచి ధర్మపురి అని ఉంటదండి అక్కడ వాటర్ ఇంకా దాన్ని జూడాల్సిన మంచి ప్రదేశం అది మూడు నదులు కలుస్తయంట అక్కడా ఆ ప్లేస్ లో మంచిగ రాళ్ళు గూడా వాటర్ లో రాళ్ళు గూడా కనపడతయిన్నట్టు బాగుంటది గోదావరి వాటర్ లో కింద రాళ్ళుంటయి గ అండి
ఓకే ఆ ఆ
రాళ్ళు గూడా మంచిగా కనబడతాంటాయి వాటర్ లో గూడా కనబడతాయి కొన్ని కొన్ని ప్రదేశాలల్లా
వాటరు
ఆ వాటర్ అంత ఫ్రెష్ గా ముంచిగుంటాయి నీటుగుంటది
ఊహు
అక్కడ సానం జేస్తే గూడా మంచిదట అండి మ్మ్ మంచి పుణ్యం అంట వెళ్ళినం దర్శనం గుడా మంచినే అయింది ఆ మంచినే చేసుకున్నమ్ గోదారిలో గుడా చాలాసేపు స్పెండ్ చేసినం టైమ్ స్పెండ్ చేసినామండి
అవునా అండి ఇంకా
వెళ్ళారాండి
అంటే ఇగ మేము ఇప్పుడే మెళ్ళలే మేడం ఇగ సమ్మర్ లో వెళ్ళలేదు కాలీ ఇంట్లోనే ఉన్నామండి ఏం వెళ్ళలేదు ఏం చూడలేదు
అవునా
హ్మ్ కానీ ఇగ మూవీస్ అట్లా అట్లా చూద్దాం అనేసి చూస్తున్నాం ఇప్పుడే
ఏ మూవీ కెళ్తాలండి
ఇంకా మువీ కి వెళ్ళాద్ అనుకుంటున్నం పెద్ది మూవీకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం
మూవీ గుడా బాగున్నదనుంటది అంటాళ్ళు అందరూ
అవునంట మేడం నాకు బాగుందంట ఇంకా చూసిన వాళ్ళు చెప్తున్నరు గదా బాగుందంట మూవీ కొంతమంది బాలేదంట్నారు కొంతమంది బాగున్నది అంటున్నారు హ్మ్ అంటే హీరో బట్టి చెప్తున్నారు వాళ్ళకి ఫేవరెట్ హీరో అయితే బాగుంది అంటున్నారు హ్మ్ వాళ్ళ ఫేవరెట్ హీరో గాకపోతే బాలేదంటున్నారు
అంటే ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నారా అండి
ఆ ఫ్యామిలీ తోటేనండి
ఇంకా ఉ
ఇంకా చెప్పాలండి అంటే మీరేమన్నా మూవీస్ కొత్త మూవీస్ ఏమన్నా జూసారా
లేదండి మీం మూవీ కెళ్ళలేదండి
అవునా ఊహు
నిన్ననే మ్యారేజ్ కెళ్ళొచ్చినమండి
అవునా ఊహు ఇంకా లంచ్ చేసారా మేడం ఆఫ్టర్నూన్ లంచ్
ఆ ల ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యిందండి చేషినం
ఏం చేశారండి ఏం కర్రీ చేశారు
ఇవాళి ఇవ్వాళ ఇన్ చికెన్ చేసారండి తిన్నం మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి మేము కూడా తిన్నాం వెరైటీగా ఈసారి ఏంటీ ఫిష్ పచ్చడి పెడదాం అనేసి ట్రై చేసానండి
అవునాండి
ఉ
ఎట్లా చేసారండి ఫిష్ ఫ్రై
ఫిష్ పచ్చడి చేసానండి అంతే ఇగ ఫ్రై మాములుగా అన్ని పీసెస్ పట్టిచ్చి ఆయిల్ లో డీ ఫ్రై చేస్తారు గాని నేను అలా కాకుండా ఓన్లీ ఫస్ట్ ఉన్న పీసెస్ మొత్తం డ్రై చేసేసి అంటే ప్యాన్ కడ ఎక్కువ అట్లా అరబెట్టేసి చిన్న చిన్న పీసు లా కట్ చేేసి ఆరబెట్టాక ఉ ఆయిల్ లో డీ ఫ్రై చేస్తానండి ఆయిల్ లో డీ ఫ్రై చేసాక నెక్స్ట్ మ్మ్ వెల్లుల్లి పేస్ట్ ఏస్తాను కొత్తయి చేసి అది ఏస్తే నెక్స్ట్ ఇంగ ఉప్పు, కారం మసాలా అన్ని ప్రిపేర్ చేసున్నాయి అన్నీ అందులో కలిపేసి లాస్ట్ లో నిమ్మరసం ఇట్లా కలిపి తీసేసి కలుపుకుంటామండి బాగుం టది ఆ బాగుంటదండి పిల్లలకి ఫిషు సూప్ కంటే ఎక్కువగా ఉ పచ్చడినే ఇష్టపడతా ఉన్నారు
అవును అది అలా తింటేనే బెటర్ అండి ఎందుకంటే ఆ ముళ్ళు అనేటివి కూడా మనం ఎంత తింటే అంత మంచిదట అండి ఫిష్ కి ఆ ఉ ఇంకా
ఇంకా అండి
ఏముందండి ఏం లేదు ఇంకా చెప్పాలి ఉహు
ఇంకా మీరు ఏవైనా వెరైటీస్ చేస్తారండి ఫుడ్ లో
మేము ఫుడ్లో అంటే మీకు చింత చిగురు వండడం తెలుసా అండి
ఆ అంటే చింత చిగురు వండడం అంటే మా వేలో వండతాం మేడం మీరే
మీ మయి తే చింత చిగురు ఫస్ట్ మంచి రెడ్డు రెడ్డు గ్రీన్ చిగురు పచ్చలా అట్లా టే ఆకు కొత్తగా చిగురొచ్చినవి వాటిని తీసుకొచ్చి మంచిగా నలుస్తామండి కొంచెం పొడి పొడిలాగా కొ కాసేపు ఉప్పు ఆ నలిచిన తర్వాత వాటిని కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి పులుపు ఉంటది కాబట్టిగా కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకుని ఆ ఆనియన్స్ ఫ్రై చేసి ఆయిల్ ఏసి ఆనియన్స్ ఫ్రై చేసి చింత చిగురు ఏస్తాం అల్లుడైస్ చేసినా కూడా బానే ఉంటది తినని వారు కూడా ఉంటరు కాబట్టిగా కాసే అది వేయకున్నా కూడా మంచిగా ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటదండి అలా చేస్తే
ఓకే అండి ఓన్లీ చింత చిగరేనా నెక్స్ ఇంకేమైనా అందులో అంటే అంటరు గదండి వేటిగా డ్రై ఫిష్ అని
షి గూడా వేసుకుంటే బాగుంటది అట్లా గూడా తే బానే ఉంటాది ఎండు చాపలేస్తే మంచి ఉంటది వరకు కొంచ కొంతమంది పచ్చడి గుడా చేసుకుంట్రండి కొంచెం చింత పండేషి చింత చిగురు పచ్చడి గూడా మ్మ్ ఆ చింత చిగురు పచ్చడి గూడా బాగుం మేడం
ఎక్కువ డేస్ ఉంటదా అండి
ఎక్కువ డేస్ అంటే ఏముండదండి ఉండదు ఉండదు వన్ ఆర్ టూ డేస్ అంతే ఎక్కువ డేస్ ఉండవ్ అవి మాముల్గా మన పచ్చళ్ళలానే దాన్ని గుడా కొంచెం చింతపండేషి అట్లా మిక్సీ లాగా బడు బావుంటది అని ఎక్కువ రోజులు ఉండే వన్ ఆర్ టూ డేస్ అయితే తినొచ్చు అంతే
నాంద్ ఊహు
ఇంకా
మీర్ చేసారండి అలా పెట్టారా ఇంత ముందుకి
మేము చేస్తం ప్రతి ఇయరు మనకి ఈ టైం లో దొరుకుతది గదా ఆ మే సమ్మర్ టైమ్ లో ఆ దొరుకుతుది కాబట్టి అ కంపన్సరిగా సమ్మర్ లో వన్ ఒక్ వన్స్ వన్ టైమ్ అయినా తినాలండి అట్లా
అవునాన్
తింటనే బావుంటది హెల్త్ గ్గుడా మంచిదండి చింత చిగురు
ఓకే ఓకే అదే విలేజ్ లో అయితే దొరుకుతుది గానీ ఇగ నార్మల్గా సిటీలో అట్లా అట్లా అయితే దొరకదు గద అండి
ఆ కేజీ లాగా ఇట్లా హాఫ్ కేజీ కి సిక్ సిక్స్టీ ఫిఫ్టీ లాగా రేట్స్ గూడా ఆ అమ్ముతరు సిటీలల్లో అయితే కొంచెం కష్టం అండి తినడం గూడ దొరకదు ఎక్కువ
అవునవునండి ఏ సీజన్ లో అది తినాలంటే పల్లెటూళ్లనే బెస్ట్ మ్మ్
సిటీలో అన్నీ అంత ఫ్రెష్ గా దొరకవు గదా
అవునండి ఫ్రెష్ గా దొరకయి నెక్స్ట్ సీజన్ బట్టి దొరక దొరికయండి
అన్ని సీజన్లలో ఏ సీజన్ లో అది తినలేకపోతారు కొంతమంది ఇప్పుడు ఆ జాంబో నేరడు బళ్ళు కూడా అవి దొరకయి గదా అండి ఈ సీజన్ లోనే దొరుకు గదా అవి గూడా ఎక్కువ వేరే సీజన్ లో దొరుకు కన్ కంపన్సరిగా ఈ సీజన్ల కానీ కంపన్సరిగా తినాలవి అవి గూడా అ జాంబో పండ్లు గూడా కంపన్సరిగా తినాలె సీజన్ లో దొరికే ఫ్రూట్స్ సన్నీ దినాలి
అవునా అండి అదే అదే అవును మళ్ళీ ఎక్కువ ఎన్ని సీజన్ లకంటే సమ్మర్ సీజన్ లో చాలా వెరైటీస్ దొర్ కేడీ ఉంటయండి
అవునండి అవును
వేటీ వేటీస్ అన్ని ఫ్రూట్స్ గానీ ఇంక ఇంకా అన్ని చాలా సమ్మర్ లోనె దొరికే దొర్కేటి ఉంటయండి
ఔను
ఔనా
సమ్మర్లనే చింత చిగురు నేరేడు బంలు ఉమ్ మా మామిడి మ్యాంగో ఫ్రూట్సు
అవును మ్యాంగోసు మ్మ్ సమ్మ సీజన్లోనే దొరుకుతయి అవునండి ఫిషెస్ గూడా ఎక్కువ లై ఫిషెస్ అంటే ఇంక ఇప్పుడే
ఫిష్ గూడా ఎక్కువ ఇప్పుడే మళ్ళీ తాటి ముంజలు తెలుస్ అవి గూడా ఈ ఈ సీజన్ లోనే దొరుకుతయి మంజలు గూడా హెల్త్ కెంతో మంచిది అవి గూడా వాటర్
అవునండి ఈత పండ్లని అవని
దొరకేటి
చాలా హెల్త్ క్ అంటే అవి పండించకుండా అంటే వాటికి కెమి కల్సేమి యూజ్ చేయకుండా న్యాచురల్గా యూ పండే ఫ్రూట్స్ అంటే ఇంగ ఈ సమ్మర్లోనే సమ్మలోనే దొరుకుతాయి అన్నీ మ్యాక్సిమం కొన్ని కొన్ని దగ్గర పండించడానికి ఆ మందులో ఇట్లా వేసి గూడా పెంచుకోవచ్చు మ్మ్
కెమికల్స్ ఏస్తరేని ఇవి న్యాచురల్ తాటి ముంజలైనా నాచురలు నేరేడు బండ్లైనా గూడా న్యాచురల్ గా దొరుకుతయి చింత చిగురు లాంటి వీటికి ఏ కెమికల్ లేకుండా నేచురే న్యాచురల్ గా దొరుక్ తాంటయన్ని ఆ ఇంకా అండి ఏం చేస్తున్నారు ఇంకా